ఉ
హలో
హలో
ఆ బాగున్నారా మేడం
బాగునండి మీరు బాగేనా
ఆ బానే ఉన్నా మేడమ్ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికనే ఉన్న సాయంత్రం పని అయిపోయింది ఉరికనే కు కూర్చున్న పిల్లలు ఏదైనా దేవస్ అవును వాళ్ళు పిల్లలు ఏదైనా దేవస్థ తనం పోదామా మామ్మ అంటి అ ఆలోచిస్తుంది
అవునా దగ్గర్లే ఉన్నాయా మేడ అ మరిమన్నా
మాకేన్ దగ్గర్లే వేరే ఎలా చెంద
వేరే ఇల్లాాల ఇంకా కొంచెం ఎండ కొడుతున్నట్టుందిక
ఆ ఎండ కొడుతుంది అదే మాక వేములవాడ దగ్గరే ఉంటది దగ్గరంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్
మీకు విములవాడ దగ్గరా
ఉంటదంత
అవునా ఓకే ఓకే ఇప్పుడు వచ్చినప్పుడు అటు వస్తాంలేండి
రండి ప
ఆ మొన్న రీసెంట్గా వచ్చినాం అసలు ఆ మీది అద తెలుసు ఉంట వచ్చే వళ్ళమే
ఆహా
ఆ
మీకెంత దూరంలో ఉంటంది ఏ వాడ
మాకు చాలా దూరం వన్ నాట్ ఫైవ్ వన్ట్వంటీ కిలోమీటర్స్ అట్లాంటది
ఆ
ఆ మీకు దగ్గరే కావాము మంచి దగ్గరే ఉంది మరువేళ్ళక పోయి ర
ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ జెర్నీ
మీకా
ఆ
ఫైవ్ అవర్సా
ఆ
వేమిల వాడకి
అవును ఫోర్ అవర్స్ అయితే మినిమమ్ ఉంటాయి దగ్గర అంటే ఇ అదే దగ్గర ఇగ మాకు
పై ఎమరిస్ జయిగ రా మాత అంతే బడుదది మరి
ఆ
మాకు కూడా గదే ఫైవ్ అవర్స్ పడుతుది నేను అనుకుంటే దగ్గర అంటే బాగా దగ్గరేమో అని నేను అనుకుంటా ఉను
ఏ లేదు లేదు ఫైవ్ అవర్స్
ఫైవ్ అవర్స్ దగ్గరా మేడ అది గంట అంటే దగ్గరా గంట అంటే దగ్గరా ఫైవ్ అవర్స్ అంటే మామూలు అది
అ మేం చాలా దూరం పోయినాం నువ్్వ ఎప్పుడైనా ఢిల్లీ పోయినావ లేదా
లేదు వెళ్ళలే వెళ్ళలే మీరు అన్ని కిళ్తారు
ఢిల్లీ పోయిైన తర్వాత బృందావన్ వైనా
బాగానే టూర్లు బాగానే వేస్త తట్న్నార
ఆ కాశీ వయినా ఇప్పుడు మాకు ఏమన్నా వర్క్స్ ధర్నాలు అవి ఉంటే చూడు అట్లా వెళ్ళి పోతాం నేను మీగ ఆ తర్వాత అటు ద వేములా వాడ ద ఢిల్లీ మూడు సార్లు పోయినా
ఆ ఢల్లీల్ మొన్న యూసరా మాముూలు వర్ పర్పస్ లో వెయ
ఏ లేదు మొత్తం చూడ్డానినికి ఆడ అది అటెండడానికి కాదు ఇట్లా చూడ్డానికి దాని పేరు పెట్టి అటిరు
అవునా మీరు ఇటు సైడ్ ఎప్పుడైనా వచ్చి మన మన వే సంమ్మల గుడికి
ఆ వచ్చినా వేస్తంమల గుడి కూడా వచ్చినా
ఇవన్నీ టూరిజం ప్లేస్కి వచ్చి్రా
సిరిడి పోయిన నాలుగు సార్లు తిరి అవును పోయిన సంవత్సరం పోయిన ఆ పోయిన సంవత్సరం
పను సా ఆచరం వచ్చరా
అంత ముూందు సంవత్సరం ఢిల్లీ పోయిన
హా ఎట్లా బస్సు లోనా లేకపోతే వెహికల్ తీసుకొని వస్తారా మీరు ట్రైన్ కు వస్తారా
ఆ రామ్ రామప్ప పోయినా
ట్రైన్ చార్జ
పోవడానికి అప్పుడు ఎనిమిది వందలు రావడానికి ఎనిమిది వందలు
పదరువందలా బసు కతే ఫ్రీ ఆవుగా
ఆ ఇ అప్పుడు ఏడున్నాయి గని ఎంతైనా ఆట ఎందుకు ఉంటాయి మన ఆంధ్ర వరకి తెలంగాణ వరకి ఇట్లుంటాయి
అవులేండి అలానే ఉంటాయి
ఆ అట్టేందుకుంటే
మరి ఎక్కువ ఉన్నారా రెండు మూడు రోజులు గానీ లేకపోతే వన్డేలునే తిరిగిచ్చారా
ఏ పది రోజులు
పది రోజులు టూర్ వేస్తారా పది రోజులు ఒ ఒక ప్లేస్ ఏనాం
ఒక ప్లేస్ ఎందుకు ఒక ప్లేస్ ఎందుకు అన్ని చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తాం అన్నాడు
మన మేళారం వచ్చరమారి మన మే ఏళ్ళ రజారగ
మేడారం రాలే ఆ ఆ బాగా జరిగింది కానీ ఎండాలు ఉన్నాయి ఇక
ఎండలు ఎక్కడ ఉన్నాయ అప్పుడు ఫుల్లు చలికాలం ఆహా ఇక్కడ దాకా వచ్చినళ్ళు మేడారం
ఆ ఒకసారి పోవాలి అనుకుంటున్నా మేడ రంగ
ఆ నెక్స్ట్ నెక్స్ట్ లేదు లేండి ళ్ల్ నెక్స్ట్ కుంటది
అవును మూడు త్రీ ఇయర్స్
ఆ కానీ ఈ సంవత్సరం అయితే అసలు బాగా జరిగింది
అవునా
ఎప్పుడు తరాలలే అంత అంతే గ్రాండ్ గా
ఆ కానీ అబ్బ ఆ పిచ్చి జనాలు ఉంటారు అబ్బా అబ్బా అబ్బాబ్బా
ఇద దర్శనం చేసుకొని వస్తే చాలు
ఆ
గదే సాటిస్ఫాక్షన్ మ్మ్ అప్పుడు కొంచ్ కొంచం చిన్నగా ఉండేగాని ఇప్పుడు బాగానే జనాలు వెళ్ళడానికి సౌకర్యాలు కూడా ఈ సారి బాగానే ఉన్నాయి అప్పట్ల లేకుండే
కను కూడా దొర్క్
ఎందుకు తప్పిపోతారు పుల్లు సెక్ క్యూరిటీ
ఓ
ఫుల్లు సిసి కెమెరాలు ఎక్కడ జుష్ షినా మన రెండు మూడు అడుగులకి ఒక పోలీసు
ఉంటారనుకో కానీ కానీ ఎంతయినా ఇట్ ఇస్ సైడ్ దవున్లకన్నా అటు డెల్లీహి సైడ్ దేవున్ వాలను చూస్తే అసలు ఆకలి కాదు నిద్ర రాదు ఏదుండదిగా
వాళ్ళది వాళ్ళకి ఇంపార్టెంటు మనది మనకి
ఆ ఒకస అ నేను గంగోత్ర యమ్నోత్రికి పోయినా అక్కడ ఒక టెంపుల్ జుసినా ఆ ఒక టెంపుల్ జుసి ఆ పదకొండంతంతస్తులా పదకొండు అంతస్తులు రు కూడా మొ మోత్తం దేవున్లే తెలుసా
పైని కింది నుంచి పైవరకా
ఆ పదకొండ అంతస్తులు చుట్టూ
రా లేకపోతే
చుకుంటునే వెళ్ళాం పదకొండ్ అంతస్తులు దే అంటే ఒక అంతస్తులో ఒక దేవున్లు కొన్ని దేవున్లు చూసినంక ఆ చూసుకుంటు వెళ్ళినం ఆ
అన్ని దేవుల్లు ఉంటాయా అందులో
అవు
ఆ అంబర బాగానే టూర్లు చేసి తట్టున్నారు అసలు
మీరు ఒక్కసారి మీ జీవితంలో రాధా బృందావన్ ప్రేమలు ఏమటు ఉండి కృష్ణంది కృష్ణంద అక్కడ ఢల్ దగ్గరా అసలు ఇవన్నీ అసలు మీరు ఈ టారీగా ఉ ఉండిపోతే బా అన్న అట్లా అనిపిస్తుంది మనకి మరి
ఆ
అఓ
ఫొటోస్ ఉంటాయి మంచిగా మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఏమైన్నా వడియోస్ వేం జలు చేయలేదు
తె చ చిిన గాని అప్పట్లో ఫోన్ ఒకటి అన్నది దొంగతనం అయిపోయింది అందులో పోయినా
అరే అది ఉంటే కనుక అసలే ఏముంది అని చూసుకుందాము
అవును
గుర్తుకనే ఉంండవు ఈ టైంకి ఈ ఫోన్ లో కూడా అప్పుడే అందుబాటులో లో ఉండవు
అవును తిన్నారా
ఆ తిన్నాం మేడ తిన్ననుమెే
ఆ తిన్నా అప్పుడే తిన్నా చెప్పినాయి కదా చేపల పులుసు
చపాల పోలిస
ఆ మరాతో కసా అవి వీలుంటే అటు వండి మహారాష్ట్ర దేవుళ్లు ఢిల్హీకి వండి అసలు ఈ జీవితంైంది ఇట్లా అనిపిస్తుంది మనకు తెలుసా
అయ్యా ప్లాన్ చేయాలంటే ఇక నెక్స్ట్ సమ్మరే మేడం ఇక ఎందుకంటే ఇప్పుడు మళ నెక్స్ట్ అ నెక్స్ట్ మంత్ నుంచి స్కూల్సే ఇంకా పోవాలంటే మ నెక్స్ట్ సమర్క
ఆ కానీ అన్నిీ జరగేగాని మహా ఆ అది అన్నం దొరకదు కష్టం
భారత్లా
చపాతి
వా అంటే మనం చేసుకోవడం చెపాతిన దొరుకుడే చెప్ మాది దొరుకుద్దా
అయి లేదు మనం అక్కడ మొత్తం అదే దొరుకుతది ఇగ
చేపాతినే ప్రైస్ కావాలంటే
రైస్ కావాలంటే ఎక్కడో ఒక కాడ పెద్ద దొడ్డు బియ్యము అన్నం
వామ్మో మనమేం తింటం అది
తింటామంటే చూడడం చూడాలి అనుకున్నప్పుడు తినల్సిందే పోవాల్సిందే ఇగ
మనమే రైస్ పట్టుకొని పోతే
ఏన్ని రోజులు పోతవ్
మనమే రైస్ పట్టుకొని పోతే అయిపోద్దిగా
కొని పోతే వండుకొనితినాలిగా నీకొక వస్తువు కావాలి దానికి అన్ని కావాలి కదా
ఆ మరి గక్కడ పోయనాంక గయ్యేందు తింటారు మేడం
మరి కానీ చూడాల్సింది చూడదగ్గ ప్రదేశ అసలు చూడదగ్గ ప్రదేశ లంటేనే అవి తెలుసా
ఆ అంటే మీరు వోయిళ్ళు కాబట్టి మీక్ తెలుస్తది సిచువేషన్
ఆ కానీ అటు అ అటుపొయిన జీవితంలో ఇగ ఇటు రాలేమో అనిపిస్తది తెలుసా
ఆ ఎన్నిసార్ల పోయిర్రు
నేను ఢిల్లీ మూడు సార్లు పోయినా
త్రీ టైమ్స్ వోయిర్రా పోయిన ప్లేస్ కె పోయిర్రా మళ వేరే
ఏ లేదు లేదు అన్నీ కొత్త కొత్త కొత్త ఉమ్ ఆ ఒకసారి అట్ అటు సైడ్ డెల్సి సైడ్ పోయినప్పుడు ఒకసారి అటు పోయినా ఎటు ఉమ్ కాశీ
మ్మ్
అ అడ అష కాశీ విశ్వనాథ చూడండి
ఆ ఇంకా వేరే ఉందా అవునవును అది కాకుండా ఇంకా వేరే
వేరేంటి ఓ చుట్టుపక్కల మస్తున్నాయి ఎందుకున్నాయి మస్తున్నాయి ఇక ఎన్ని రోజులు చూస్తాం ఎన్ని రోజు చూసినా తనివి తీరంది అది
ఆ
అంతేనక్క ఆ మరి
సూచనలు కాబట్టి అట్లనే ఉం
హు ఏం సంగతి,
తిన్నడ
హలో ఏం చేస్తున్నారు అయింద అటి తాగిరా లేదా మరి,
ఆ ఇప్పుడే తాగినం మేడం మీరు,
చాయి టీ పెట్టింది పా అహ పాప వచ్చింది అయితే టీ పెట్టింది హు ఆ
ఆ మనే పెటిదా మీరే పెటిరా,
ఏ అమేనే పెట్టింది,
ఆమెనే పెట్టిందా పెడితేదా మంచిగా ఏమో మరి, ఎప్పటికి రోజు మీరే పెట్టుకుంటారు కదా,
ఏ లేదు పెడుతది, ఈగ పెళ్లయింది ఇద్దరు బిడ్డల తల్లయింది, ఉ ఊ
హ సరే ఉంటారా మరే వారం రోజులు,
ఉంటారు ఉంటారు,